హలో లక్కి
ఆ అన్నా ఎప్పుడొచ్చినవ్ ఇంటికి
నేనా మొన్నోచ్చిన, బావున్నవా?
ఆ బావున్న, నువ్వు బావున్నవా?
ఆ ఏదో సప్పుడైతాందేన్
ఇగో వీళ్ళు పొరగాళ్ళు కింద బడ్డరన్ చిన్నోళ్ళు ఈ చిన్న ఈడ ఆడుకుంటాంటె కింద బడ్డరట్ టెవరో ఏమో
అయ్యో ఎట్ల ఆ దెబ్బలే మన్న తాకినయ?
ఏమొ వాడు అందుకె పోతం అటు
ఎక్కువ దూరం బోకు
ఏం తిన్నావ మరి?
ఆ తిన్న, స్కూల్ పోయినవా ఇయ్యాల
ఇయ్యాల బోలే మ్యాచ్కే బోయిన
మ్యాచ్
ఆ గెలిచినం
ఏ మెడల్ ఇచ్చిల్ల
మెడల్ ఇచ్చిళ్ళు సర్టిఫికేట్ గూడ ఇచ్చిళ్లు హలో
హలో
ఆ ఇనబడట్లే వాయిస్ స్ట్రక్ ఐతాంది
సిద్దుకు మెడల్ ఇయ్యాలేదట ఎందుకు?
సిద్ధుకా
ఆ
ఏమో మరే
ఆహా నువ్వు సిద్దు టీం గాదా
సిద్దు టీమే గని వానీకెందుకీయాలేదో మరె.
ఉమ్ హ్
ఈ ఇప్పుడు ఈ ఇల్ల గెల్తే క్యాష్ ప్రైజ్ లక్షన్నరు. క్యా క్లా లేదు లక్ష ఇయ్యలే మళ్ళా మళ్ళ మ తిరుపతి బోడానికి మనమే బెట్టుకోవాలట.
ఆవునా
తిరుపతి బోవడానికి మనమే పెట్టుకోవాలంట, ఆడ సెలెక్టయితే జమ్మూ అండ్ కాశ్మీర్ గ్గుడా మనమే బెట్టుకోవాలట.
ఆ లక్ష రూపాయలు దెచ్చేది
ఆల ఆ లక్ష రూపాలు ఇయ్యాలే ఇప్పుడిగ
ఎస్ అల్లక్షయ్
ఇయ్యలే అసలు
అడగపోయిళ్ళు మరే
అడుగుతే ఏ స్పాన్సర్లు దొరకలే. రాణాలు
లక్షకి స్పాన్సర్ దొరకుతె ఎవ్వడన్న లక్ష రూపాయలు ఇత్తడా? ఉమ్
ఆయితా లాస్ట్ ఉ అడితే సాయ అన్నో వాళ్ళ కూడా గెలుసిలు
ఆహా
లాస్ట్ కు పోయి అడిగితే ఏ ఎక్కువ టీంలు వస్తాయి అని ఆడినాంరా అంటను
అవునా ఇంకా చెప్ప పయలు మరి చెప్పి అడుగుతుండే అయిపోయిడి అసలు
అసలు క్రికెట్ అసోసియేషన్ లీడర్ ఉంటాడుగా
ఆ
ఆయన వచ్చిండు ఆ వాళ్ళ టీం పే అది ఉంటది అసోసియేషన్ మొత్తం
ఆ
మీరన్నా పెట్టుకోపోండి సార్ా అంటే మేము ఎట్లా పెడతాం రా అంటాం ఆయన
వెళ్ళిపోతుందని
మూరు రోజులు ఆడి వేస్టు
రోస కొద్ద్దం వివేషణ కాంచ రనిస
ఫస్ట్ మాకు ఒక మ్యాచ్ ఉంటది తర్వాత ఫస్ట్ మాకు మ్యాచ్ ఉంటంది మళ్ళ ఆ వెయ్యి రూపాయలు తీసుకొని లంచ్ కూడా పెట్ ఇలాన్నా
అవున్నటుగా అసలు ఘోరం
ఆ లంచంచ వీటలే
కనీసం ఆ సర్టిఫికెట్ల మీదన్నా ఫస్ట్ రాలేదు ఫస్ట్ అని ఇయ్యలేగా
ఆ పార్టిసిపేషన్ అనుకుంట ఇచ్చ్రు
ఆ నేను కూడా చూసినా
వాళ్ళు ఏమండారు మరి అందరిలో అంతే సాయి వాళ్ళవి కూడా అంతే మెరిట్ సర్టిఫికెట్లు ఫ్యూచర్లు పయోగపడుతా అంటారు నాడ చూస్త పార్టిసిపేషన్ అ ఉంది
చెప్పకళ పార్టిసిపేషన్ అ
అనా మరి ఇంత దానికి వెయ్యి రూపాయలు కట్టాలా అంటే మరి జెర్సీ పైసలు అంటే జెర్సీ రెండు వందలు తీసుకున్నా ఎనిమిది వందలు అన్న అయితే మన సర్టిఫికేట్ అంటే పది రూపాయలు తీసుకొని మిగితా పైసలు అన్ని అంటే అట్లా కుదరదు అట్లా కుదరదు అంటాడు
పైసల్లో దబ్బు దానికి ఇదంతా ఇప్పుడు ఒక్కరి మీద ఐదు పదిహేను వేలు వచ్చినాయి ఇప్పుడు మీ ఒక్క టీమ్ మీద ఇంకా మీ పదిహేను వేలు వేరేటోళ పదిహేను వేలు బోచ్చడానికి టీలు ఆడినాయి కదా ఇప్పుడు ఇవాళ్ళు లక్ష్య చేసుకునాలి
వాళ్ళు లక్ష చేసుకున్నారు మాకు